ఆ ఖాళీగానే ఉన్నారా ఇప్పుడు
ఆ పర్లే ఆ ఖాళీ గానే ఉన్నా అంటే పిల్లల తిన్నది చేస్తే చేస్తే చేయ్ చూర్కే గుచ్
ఆహా ఎండలు బా గొడుతున్నాయి.
అవునబ్బా బలే ఎండల్ అవునవ్ అవును ఇంకా ఇంకా ఉంది ఇంగా టూ మంత్స్
ఆ పిల్లలు మధ్యాహ్నం టైమ్ లే ఇంట్లోనే ఉన్
అదే అదే ఎంత సేపు జర్నీ మీ స్కూల్ కి పిల్లలకి
పిల్లలకి టూ విలేజెస్ దాటాలి మాకు
నా అటుగా వస్తే తొందర్గానే వచ్చేస్తా అట్లయితే ఎంత సేపు గనీ టూ కొస్తారా టూవల్ థర్టీకే కదా స్కూల్లో
టి గని లాస్ట్ టై లాస్ట్ విలేజ్ అనట్టు.
ఆ అయినా అంటే ట్వల్ థర్టీకి ఓడిలితే వన్ టూ వన్ అండ్ ఆఫ్ అవరే టూ అంటే ఇప్పుడు డ్రాపింగ్స్ ఉంటాయిలే
ఆ డ్రాపింగ్స్ ఉంటాయి లాస్ట్ డ్రాపింగ్
నా అంత సేప టూ కొస్తావా ఆకలి కొనేస్తరే పాపం అవునవున్లే పాపం అంత సేపు ఆకలి కొంటా రే
ఆ
ఆ అవునా
మా విలేజ్లో పెడ్తన్నట్
అవున్లే అవున్లే
టారా మీరు
కుషాల్ అవును చేయదు నాన్న
ఆ
ఆ ఇంట్లో కాలినే ఆ కు కుశల్ పడుకోనిలే రా కుశల్ రేయ్ పడుకోని లే రా లేపద్దు. హలో
బాబా ఆ
ఆ పాప పంనుకుంది. టీ వీ జూస్ కుంటు అట్లే పనుకుందయా లేపుతన్నడు క్రికెట్ ఆడుదాం లే అని ఇంకా పాపింకా పిడుగుపన్న లేయదు ఇంగా ఫుల్ గా పం ఫుల్ గా పడుకుంటుంది ఇంగా
అవునా అలిసిపోయినట్టుంది
స్కూల్ కదా తొందరగా లేపుతావా పొద్దునే ఆ పాం పడుకుంది
పడుకుందా
అవునువును మావాడు అసల్ పాడుకోడు ఏమనే హెల్త్ వాడు పడుకున్నాడ అంటే ఏమన్నా హెల్త్ ప్రాబ్లమే అన్న అట్లే అనుకోలా అంతే లేక పండుకోడు అస్సలు అవును అవును పనుకో పెట్టాల్సిందే ఇంగ ఇప్పటి నుంచి ఇంగ హాలిడేస్ అయిపోయే వరకు ఆ అంతె ఇంగ టీవి పెడితె చుసుకుంటు ఊరికె అయితె పను కోది తే ఏమన్నా టీవీ చూసుకుంటానొ సెల్లు చూసుకుంటానొ పనుకుంటది అట్లే హ్మ్ పప్పు చేసి ఇంగా ఇప్పుడు పప్పు పొద్దున టమాటో రైస్ కలిపింటి పోయిటం పప్పు హలో